నమస్కారం మ్యామ్
నమస్కారం అండి ఏం చేస్తునరండి
ఫ్రీగా కూసోని ఉన్నాం ఫోన్ అందుకే ఫోన్ చేశానండి పనీపోయింది ఓ
ఇంకా ఏం లేదండి ఉం ఇక ఇప్పుడు మధ్యానం ఇగా సాయంత్రం పని చాలు చేయాలని
ఆలోచిస్తారా
అవునండి బోలు ఉన్నాయి కొంచమే ఉన్నాయి ఈ రోజు బోలు
ఏం ఒండుతారండి మరి
పప్పు వండుతానండి పొద్దు గలా ఇప్పుడే చేశానండి పప్పు అది ఉంది సాయంత్రం అయిపోతదండి పచ్చడాతోటితినచు ఈరోజు ఉ
ఊహు ఈ ఇంకా మరి ఆకన్నం అన్నం వండుతరండి
ఆ అన్నం వండాలే అండి ఇప్పుడు కొంచెమే పెట్టేసినా మాయనికు అయే అయ్య రా
ఆ ఆహా ఎట్లుందంటి మీ ఏరియాలో అందరూ
మా ఏరియాలో మంచిగానే ఉనరండి
ఆహా పక్కలా ఆటు ఎవరు ఇటు టు ఎవరు ఉనారు
పాకోలు మంచిగానే ఉన్నారు ఇగ వాళ్ళ బిడ్డ అక్కని ఉంది ఏమో బండార దే
ఆహా ఆహా ఏం గాలే వాళ్ళు
మా మామయోలు
మీ మామయనా
మా మావయయ
ఆ మీ అత్తమ్మ బాగౌన
ఏహా ఆ ఎలా ఉంది మరి మీ అత్తమా ఆ హలో
ఆ హలో
ఆ ఏం చేస్తారు వాళ్ళ పాప అక్కడే ఉందా
అవునండి ఇంట్లోనేంది ఇగ ఇప్పుడు మోరం జరిగింది గదా వచ్చారు కావచ్చు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారండి
ఆచాస్ ఆహా బయిటీ ఇవ్వరలేరు అంటారు వాళ్ళ కోడలు ఉందా ఇక్కడే
ఈ రోజు వెళ్తదో రేపు వెళ్తుదో మరి వెళ్ళాలి అని చెప్పారట
అచ అక్కడ ఉంటారువాలు
వా ఆమె అయో ఆమె కోడల అక్కడ చదువుతదండి హైదరాబాద్ లో
ఆహా ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ హెల్త్ బాలేదేమో మరి
బాగా లేకపోతే కూడా ఏం చేస్తదండి
ఆ పోవాల్సిందే కదా
ఇంగ పోవాలి కదా
ఏమైంది వాళ్ల అత్తమ్మ కు
ఏమి వాళ్ళ అత్తమ్మా కా మోకాలు నొప్ప ట ఇప్పుడు ప్ర అందరికి ఉంది అదే
ఆ ఆ
మోకాలు నొప్పి ఎక్కువ అవుతుందండి ఏజ్ లేదు ఏం లేదు
ఆ అచ్చా హాస్పిటల్ కి వెళ్లిందా అండి మరీ
ఆ వెళ్తాగన్నార అండి నిన్న ఇయాల నేను కల్వ లేదండీ నేను బయట ఎల్లలే
వేటు పెరిగిట్ కదా వేటు పెరుగుట్లా మోకాళ్ళ మీద ఉపయోగిస్తుదండి
అట్లనే కావచ్చు ఇగ కోడలు వచ్చింది ఇగ సుఖపడతాంది కదాండి తింటాంది ఎమో ఇగ మంచిగా
మీ అత్తమ్మ
ఇగ కూర్చున్న పని లేదు పాట లేదాయి కోడలు వస్తే అన్ని కోడలే చేసుకుంటారు కదా అదే అవునండీ ఎక్కు చప్ప మస్త వది కదండి అందుకోసమే లావు అయితారు
అచ్చా నిన్న ఒకరు మాకు నా ఫోన్ళ్ళలో కూడా అదే అన్నారు మా అమ్మకి తెలిసి బాగాలేదు కాళ్ళకు నొప్పులు ఉన్నాయని వాళ్ళ ఆ వాళ్ళ కూడా కూర్చుంటే లే వాళత లే కుస రావాత
అయ్యో
వాళ్ళు కూడా మోహారం పల్ ఇలాంటి లడ్డు లాంటివి చేస్తారట కాళ్లు మంచిగ గుంటే రెండు కిలోలు చేద్దము కానీ కాళ్ళు బాగాలేేవైతే మేము చెయ్యలేదు కొన్నే చేసినమని అన్నారు
కొన్ని చేస్తే కూడా వాళ్ళ అన్నకు పంపియరా అండి
ఇ అన్నారు అందుక ఏనా ఆ విషయం మాలేే ఆ మమ్మీ రెండు కిలోలు ముడు కిలోలు చేద్దాం అనుకున్నది మమ్మీ మమ్మీ ఒక్కరే చేసుడు కదా కాళ్ళ నొప్పులు బాగా అయినాయి అందుకే ఇగ చెయ్యలేదు అని ఉన్నది అమ్మ ఆ ని మలస ఈ అదిం ఆక తెల నేను అసలు చూడూ కూడా చూలేడి తి ఒక స్టార్టింగ్ లో ఒకటి రెండు పంపించింది ఒక స్టార్టింగ్ లో అప్పుడప్పుడు ఒకటి రెండు పంపి టోళ్ళు అప్పుడు ఒకటి తిన్నాం లడ్డు లాగా రవ్వ లడ్డు లాగా ఉంటుంది
ఆ గట్టిగా ఉంటాయండి నేను కూడా మా నానమ్మ వాళ్ళ ఇంటి సైడ్ శాదత్ రోజు ప
ఆహా
పంచితే తిన్నానండి గట్టిగా ఉంటాయి గాని టేస్ట్ ఉంటాయిండి మంచి ఇగా నమ్లేటప్పుడు టేస్ట్ వస్తది
అవును
ఉ ఏ ఫెస్టివల్ కి అది వేరే వేరే టేస్ట్ ఉన్
టేస్ట్లు ఉంటాయి ఆ ఇప్పుడు సేమ్యా ఉంటది బక్రీద్ కు మటన్ ఉంటది వారన్ ఒకసారి
సబ్జా ఇది యాడుంటరు దీంతోనే చేస్కొస్తడండి మరి ఎంత డ్రై ఫ్రూట్స్ ఏసుకున్నా కూడా అన్
అది వేస్ట్ ఉండు కుదరదు మీ మీ పాప పండుకోలేదా అండి
ఇయాల పండుకోలేదండి బాగా తిరుగుతాంది ఈ రోజు ముచ్చట్లు పెడతాంది ఆ వేసామండి పొద్ పొద్దుగాల్నే వేసాను
మేం మా పాపకు పోయలేదండి మేము ఇవాళ చేయ్యమండి
ఆహా వేసానండి నేను నేను జేయలే గాని మా పాపకి పొద్ధుగాల్నే జేపి
మా పాపగుడా మేము పోయలేదండి మేం మేం ఆగ కున్న ఆ పాగలండి ఇగ ప ఏమంటరు దాన్ని మొగట్ నుండి నడిస్
అవునవునండి మాకట్లా ఏం లేదు ఇవన్నీ ఇగ నేను అక్కడ కూడా చేయకపోతుండే మా నానమ్మ ఇంటి కాడ గుడా
కనీ వాల్ల చేపిచడమే పాపం
ఆ ఇగ ఆల్ పాపకి చెప్పిచారిగా
ఇంగ అదేనా విశేషాలు ఇయాల ఒక్క నైట్ అయితే రేపు పొద్దున్నే ఇక నాకు పుటానిలా తీసుకత్తరు మళ్ళా కడుక్కో
ఆ ఇల్లు కడుక్కోవాలి తలాస్నానాలు వంట చేసి జేస్తరా అంత పొద్దుగాల్నే మీరు
అంతా పొద్దున ఏం లేదు పొద్దున ఏమన్న టిఫిన్ చేసుకుంటాం మధ్యాహ్నం మధ్యానం నాకు కొంచెం రేప్ పనుంది మా కోడలు చేస్తదండి మధ్యాహ్నం
అవునా
ఆ ఏమన్న టిఫిన్ జెస్ ఎల్తా మధ్యాహ్నం వరకు వచ్చేస్తా తిన చికెన్ కొంచెం పనుంది రేపు అది అందుకే మళ్ళ మా మనవరాలిని తోడ్క పోవలే రేపు పోలియో ఏపిచ్కొని
అవునా అండి రేపు పోలియా ఉందా
అవును రేప్ పోలియో ఉంది కదా అందరు వాట్సాప్లో స్టేటస్ పెట్టిరు నాకు మా ఫ్రెండ్స్
ఆహా ముందుగా మార్నింగే మార్నింగే వేసేస్తరంటారు
ఆ ఆ పొద్దునుండి చా ఏడు నుండి ఐదు వరకు
ఎక్కడ ఇక్కడనే మీ అంగన్వాడీ సెంటర్ లో నేనా
అవునండి అంగన్వాడీ సెంటర్ లో ఉన్నాను ఈ ఎక్కడెక్కడ ఇస్తారు కావచ్చు బస్టాండ్ల ఆ రైల్వే స్టేషన్ లో కూడ ఉంటారు ఈ ప్రోగ్రాం పోసుపోలే ప్రోగ్రామ్ అయితే ఆ ఇస్తారు సెంట్రల్ళ ఇస్తారండి ఏ ఏరియాకు ఆ ఏరియా ముందు ఐతే బాగుండే ఇప్పుడు మానే బాగ ఇది రెండు సంవత్సరాలు అయితాయి లేకుండా ఇప్పుడు సడన్ గా పెట్టిర్రట మళ్ళ
అవునా అవునండి యాడ్స్ ఇస్తున్నారు కదా పోలియా ఎంచకపోతే రెండు సంవత్సరాలు ఎక్కువ శాతం పిల్లలు
ఆ ఇప్పుడు తగ్గిందని మానేసిరూ ఇపుడు మళ్ళా ఏదో ఏదో ఊర్లో ఒక్కరికి మళ్ళా పోలియో వచ్చిందట అయితే మళ్ళీ మొదలు పెట్టిల్లు ఆటలు చిన్న రెండు చుక్కలతోని పోలియా రావటం మానేస్తది.
అవును రెండు చుక్కలే జీవితాన్నే మారుస్తది
మారుస్తది నిండు జీవితం మారి వస్తుంది యాడ్ ఎంత ముద్దుగా వస్తది. ఉ
అదే నేను కూడ చూసానండి టీవీలో యాడ్ అచ్చింది
అవును మీ మామయ్య వాళ్ళు బాగున్నారా మ్యమ్
అవునండి అందరు బాగున్నారు
ఆహా మామయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు మీ పెద్దమ్మ వాళ్ళు
అందరు బాగున్నారండి.
ఆహ మీ తమ్ముని తో మాటయిందండి.
ఆ అయిందండి రేపు వస్తాడేమో తినేటప్పుడు
ఆహా ఏమన చేస్తారా అండి మరి
ఏమి చేయాలండి.
ఆ
వచ్చేటప్పుడు మా తమ్ముడికే పోయినసారి ఐదు వందలు ఏమో ఇచ్చిందని చెప్పారు
అయ్యో ఆ ఆ
అంతే ఇగ ఈసారి
ఆహా కుడుకలు అవి ఏం అన్న తేరు కదా
ఆ ఏమి తేలే పోయిన ఫస్ట్ మా నాన్న పోతుండే అన్ని తెస్తుండే
ఆ మీరు ఎప్పుడు వెళ్లలేద అండి మీ మీ నాన్నమ్మ వాళ్ళు
ఆ ఎల్లానండి పెళ్ళి కాక ముందు ఎళ్
అంతే ఇగ తర్వాత పెల్లియిన ఒక్కసారి కూడా వెళ్ళాలే ఒక్కసారి కూడ ఒక్కసారి కూడా వెళ్ళాలే పెళ్లయినంక
ఆ పెళ్ళ అయినంక ఒక్కసారి ఇంకా వెళ్లలేదండి. అక్కడ వెట్టి తేని
సరే అండి మాట్లాడినందుకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్
నూరేన్ కొన్నే